హలో నమస్కార అండి హలో నమస్కారం అండి
హలో
హలో నమస్కారం అండి ఎలా ఉన్నారు
ఆ హలో బాగానే ఉన్నామండి మీరు ఎలా ఉన్నారు
నేను బానే ఉన్నానండి
టిఫిన్ చేసారా ఆ చేసామండి మీరు చేసారా
ఆ నేను చేసాను మేడం ఆ ఎక్కడున్నారు మీ ఊరు వెళ్ళారు రా
రాము
ఎలా ఉన్నార
ఏం తిన్నారు ఆ బాగానే ఉన్నారు
మేము అట్లు తిన్నామండి మా అమ్మ అట్లా చేసింటే తిన్నాము అమనానావాడంత మగున్నర ఆరోగ్యమంతది
హలో
అమ్మగారి ఆరోగ్యము ఎట్లా ఉందండి అమ్మగారిది నాన్నగారిది
సరేనండి కొంచెం అమ్మకి బాగోకపోతే నేను మా అమ్ వచ్చాను
ఆహా ఏమైంది అమ్మకి ఆ అదే చెవినప్ప అన్నారదేనా
ఆ అవును
ఇన్ఫెక్షన్ అయిన్దనుకుంటా క్లియర్ అయ్యిందా బానే ఉందా ఇప్పుడు
ఆ పర్వాలా కొంచెం కొంచెం నెప్పిగా ఉందనుకుంటుంది
ఆ నిన్న బక్రీత్ పండుగ ఎలా జరుపుకున్నారండి.
మా అమ్మ బాగోలేదు గండి మేమేం జరుపుకోలా మా పెద్దిస్ తే బియానేస్తిరి తిన్నాం
ఆ హా
మీరు జరుపుకున్నారా
లేదండి మా అమ్మకి గ్యాస్ ప్రాబ్లమ్ వచ్చి చె చేసుకోలేదు ఎలి మేము గడ మధ్యాహ్నం టైమ్ లో ఎళ్ళి బిర్యానీ తెచ్చుకోని మా అబ్బాయి నేను తిన్నాము.
తగ్ తగ్గిందా మీ అమ్మగారికి ఇప్పుడు
ఆ తగ్గిందండి మార్నింగే లేచి చికెన్ గూడా వేశారు గా అబ్బాయా ఇంటికాడే ఉన్నాడు సెలవులు కదా ఎండ కాలం ఎండలు ఆడతా తిరుగుతున్నాడు. ఉదయం చెప్ పొయ్యొచ్చా మ్మ్ యాడి ఎళ్ళమాక ఇంట్లోనే ఉండు నానమ్మ ఏమి పెడతది తినీ గమ్ముగా పోడుకో అన్ చెప్ చెప్
ఏడిచాడ పనికి వెళ్లేటపుడు
లేదు గమ్ముగానే ఉన్నాడు బాయ్ బాయ్ చెప్తున్నాడు. తొందరగా రండి మధ్యానం అన్నాని
ఆ
చెల్లి గారెలా ఉన్నార్ రండి
లేదండి ఊరికెళ్ళింది
ఊహు బాగున్నారా ఏం అన్న జరుపుకున్నారంట అక్కడ ఏం లే చుట్టాలందరినీ వదిలి వేరే ఊరు వెళ్తే ఎలా అండి పండగ. ఆ
వాల్
ఆ అవు ఉదయాన్నే లేచి తలస్నానం చేసేసి. ఆ ఉదయాన్నే లేచి తలస్నా. తల స్నానం చేసేసి నాలుగింటికి లేచి నిన్న లేచి తల. స్నానం చేసి నమాజ్ కి వెళ్ళి అటు నుంచి అటే ఉదయం పూట ఆ పిల్లో ని. చేసి మళ్ళీ ఈద్గా నమాజ్ వెళ్ళిపోయా ఏడింటికే నమాజ్. ఈద్ గా అందరి. అందరి అందరిని పలకరించి. నమాజ్ చదువుకొని పిల్లాడి చేతనే కొంచము దానం చేసాము అందరికి కొంచం. చిల్లరా డబ్బులు అవి
హ్మ్
చేసేసి మళ్ళీ ఇంటికి వచ్చేసేసి. అమ్మకి ఆ మా నాన్న కూడా వచ్చే మా అమ్మ. అందరికి సలాం. చేసి ఈద్ ముబారక్ చెప్పి మా బంధువులకి ఫోన్ చేసి ఈద్ ముబారక్ చెప్పాము అందరికి. చెప్పి తర్వాత మధ్యాన్నే టిఫిన్ చేసేసి ఇంకా పండగ పూట టయాన్ని ముగించేసాము అమ్మకి బాలేదు కదా. మీర ఏన్ని రెడీ అవ్వలేదా మీరు కూడా. నిన్న బయట అట్లు తెచ్చుకున్నామండి. ఇంట్లో మా అమ్మ చేయలేదు.
బాగోలేదుగా ఏం చేస్తారులేండి.
మీ అబ్బాయి. చిన్నబ్బాయి ఏం చేస్తున్నాడు చిన్నబ్బాయి ఏం చేస్తున్నాడు అండి
ఏం చేయట్లేదండి టిఫిన్ చేసి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు వెళ్ళి అన్నం తిన్నాడంట ఇప్పుడు ఏం తినలా వచ్చినా కాడి నుంచి తర్వాత అసలు అన్నం
అన్నమా ఆ. పలావ్ తిన్నడా. పండుగ పూట. పలావ్ మేము తినలేదండి చేసుకోలేదు. మీకు కుర్బానీ ఘోష్ ఏమన్నా చ్చిందండి
ఆ వచ్చిందండి
ఎంత చాలా వచ్చిందా తక్కువే వచ్చిందా
ఆ మేకది రెండు పొట్లాలొచ్చినాయి బీఫ్ కొంచెం ఎక్కువే వచ్చింది అర కేజీయో కేజీయో ఉన్నిద్ది
మాకసలు ఏం రాలేదండి మూడు పొట్లాలే వచ్చింది అంతే చిన్నై చిన్నయి అది కూడా యాభై గ్రాముల్లో వంద గ్రాముల్లో మూడు పొట్లాలు వచ్చినాయి నేను సెంట్రల్ లో ఒకటి తెచ్చాను ఇస్తా సెంట్రల్ లో ఏరియా నుంచి ఒకటి ఇచ్చాను ఇంటికాడోళ్ళు రెండిచ్చారు
మీ ఫ్రెండ్స్ ఎవరీ లేదండి ఇవాళ నిన్న
ఆ షో రూం లో పని చేేసే అబ్బాయి ఒకతనున్నారు అతను ఇస్తానన్నాడు
మ్ హు
అంటే వాళ్ళు స్పాట్లో ఒకే రో లో రాదు రెండో రోజు తీసుకొచ్చిస్తారంట వాళ్ళకి రెండో రోజు పంచుతామన్నారు
హ అవునా
మ్ తిన్నారా మీరు టిఫిన్
ఆ
మీరు చేస్
హలో అ అన్నం తిన్నానండి అన్నం తిన్నాను
టాబ్లెట్స్ అ ఏమన్నా వాడుతన్నారా
మ్ ఏం వాడట్లా
ఆ గ్యాస్ ప్రాబ్లమ్ ఉన్నది టాబ్లెట్లు వాడకపోతే ఎలా అండి
తెచ్చుకోలా నేను
మ్ ఊహూ
నాకేం ఏం లేదు ఇప్పుడు గ్యాస్ ఏం లేదు
బానేవు అ అంత ఓకే మ్
ఏం చేస్తున్నారింకా అ
ఏముంది మేడం వర్క్ లో ఉన్నాము ఇప్పుడు దాకా ఏ వెహికిలు రాలేదు ఖాళీఎ నిన్న పండగ కదా ఇవాళ ఎవరు రావట్లే మరి మావు మా వాళ్ళు ఏమొ సెలవు ఇయ్యరు ఆ సెలవి ఎం చేద్దాం మరే ఆప్సెంట్లు పడితే డబ్బులు రావు కదా తక్కువ వస్తాయి అందుకని వెళ్లాల్సి వచ్చింది ఎం చేద్ధం చెప్పండి
వెళ్ళండి ఏం చేస్తాం
ఉమ్ ఇంకేంటండి
ఏం లేదండి ఇంకా మీ పిన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు బాగున్నారా దా
ఆ పిన్నోళ్ళు బాగున్నారండి వాళ్ళు అమ్మాయి వస్తదన్నారు నిన్న రాలేదు, ఇవాళ్ళోచ్చిందేమో ఇవాళోచ్చిద్ది అనుకుంటా
హలో
ఉ చెప్పండి
లేదే తీసామ్ తీసాము ఉమ్ ఇంకేటండి సంగతి
చెప్పాలి మీరే బాగా ఎంజాయ్ చేసారా నిన్న
నిన్నా ఏముంది చేసామండి పండగ కదా కొంచెం హడావిడిగా ఉంది చేసుకున్నాము
ఉమ్
ఇంకేంటి మేడం సంగతి
ఏం చేస్తాడు మీ అబ్బాయి ఇంకా
మా అబ్బాయి లేచాడు ఉదయాన్నే నాలుగింటిక లేచి మొత్తము రెడీ అయ్యి అటు ఇటు తిరుగుతానే ఉన్నాడు ఉదయం నుంచి తర్వాతా అమ్మ ఏడింటికి టిఫినే పెట్టింది పెట్టేసేసి రేప్ డు సగం తిన్నాడు తిని క బయటికెళ్ళిపోయాడు మళ్లీ ఎనిమిదింటికి నేను లేచి వెళ్లి తీస్ వచ్చాను అదే జరిగింది
ఏం తినడా మీ అబ్బాయి
లేదు మేడం చాలా ఈజీగా ఇస్తాడు కొంచెం తినేసి వెళ్ళిపోతున్నాడు బయట చుట్టాలు ఉన్నారు వాళ్ళు వీలు తెలిసినళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళపోతారు డు పరిగడుతున్నాడు మా అమ్మ పరిగెత్తి తినిపిలేదుగా అందుకని ఆగేము
నల్లమ్మ ఎక్కడికి వెళ్ళారు
ఊరిలిందండి వచ్చదిే మళ్ళీ నిన్న మస్రాజల అ ఇంకేంటండి సంగతులు హలో సరే మేడం గరు ఉంటామండి బాయ్
ఆ సరేనండి బాయ్
ధన్యవాదాలు
ధన్యవాదాలు
అ